ఊ బాగున్న నువ్వు బాగున్నావా
బాగున్నా ఏం చేస్తున్నావు
అ ఓకే అమ్మ ఎట్లా ను ఫైనలీ కాల్ ఇచ్చసాం నేను అనుకున్న బిజీ అయిపోయావేమో అవు
బిస్ జ ఏం కాదు ఫోన్ సైలెంట్ లో పెట్టి మర్చిపోయాయి ఇప్పుడే చూసుకున్నా
ఓ నువ్వు ఫోన్ సైలెంట్ లో పెట్టడం అంటే డేంజర్ అబ్బా ఒకసారి కాల్ చేస్తే రిప్లై ఇంకా నెక్స్ట్ డే ఉంటుంది
ఉ అది కొంచెం నిజమే ఇది ఫోన్ సైలెంట్లో పెట్టడం ఎప్పుడు తీస్తాను ఏమో అసలు దొ
సరే మరి బ్రేక్ఫాస్ట్ అయిందా
అయియంది నువ్వు
జస్ట్ కంప్లీట్ చేసా నేను ఫుల్గా తిన్నాను
కర్రీ చేసినవ అంతా ఫుల్గా తినేసినావు ఉ నాకు చెప్పకుండా తినేసినావు కదా
సర్లే ఫోన్లో పార్సలు పప్పలేను కదా
ఇంటేనే టెక్నాలజీ అంత డెవలప్ అయింది కానీ ఫుడ్ ట్రాన్స్ఫర్ మాత్రం ఇంకా లేదు
ఉ ఇం అది ఇడ్వెంట్ చేసిన పర్స ఫస్ట్ పర్సనే ఇంక పేలిన అరవుతాడేమి
ఆ ఒక రాండమ్ క్వశ్చన్ అడిగేదా
స్టార్ట్ అయిపోతవి అడుగు
అంటే నువ్వు ఒక మంత్ ఇంటర్నెట్ లేకుండా ఉండగలవా
ఫస్ట్ టూ డేస్ అంటే చాలా కష్టమే
ఉంటావా
తర్వాత అట్లీస్ట్ అయిపోదాం అనుకుంటా
నేను ఫర్స్డే నుంచి ఫోన్ కోసం సెర్చ్ చేస్తా తెలుసాను
ఇం గడిచను ఎంత ఈజీగా పోతుంద
అది కూడా నిజమే మార్నింగ్ లేచగానే ఫోన్ చెక్ చేయడం హ్యాబిట్ అయిపోయింది ఏండి
అలారం ఆఫ్ చేసి మళ్ళీ డైరెక్ట్ నోటిఫికేషన్
ఇంకా నోటిఫికేషన్స్ ఏమి లేవు అయినా చెక్ చేస్తాం
ఇంకా బయదవే స్కూల్ రియ రియూనియన్ కి వెళ్తావ ఫ్యూచర్ లో
వెళ్తా డిఫరెంట్ గా
అందరినీ గుర్తుపట్టగలవా
ఫేసెస్ గుర్తున్నాయి కొందరీ నేమ్స్ మర్చిపోయినా
చనా అట్ సిచ్యువేషన్ ఉంటుంది కదా
ఆ ఇంకా ఎవరన్నా గాని నన్ను గుర్తుపట్టావా అంటే అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది
ఇప్పుడు సేఫ్ ఆన్సర్ ఇచ్చేది స్టార్ట్ చేస్తారు
చాలా బా ఫెమిలియర్గా ఉంది అనేసి స్టేప్ అయిపోయింది
న క్లాసిక్ ఎస్కేప్ అయిపోతారు
ఉ
మరి స్కూల్ ఫ్రెండ్స్ తో అందరిలో ఫన్నీగా ఉండే ఎవరు
ఒక ఫ్రెండ్ ఉంది ఇంకా టీచర్ సీరియస్ గా లేషని చెప్తున్నా కూడా జోక్స్ ఇస్తాపోత
అంటే ఎవరి క్లాస్ లో ఒకరు ఉంటారనమాట
ఇంకా పనిష్మెంట్ కూడా రెగ్యులర్గా తీసుకుంటాను
కానీ క్లాస్ ని అలా ఎవ ఉంచేది వాళ్ళే కదా
అవునా
ఉహ్మ్ మణి నీకు ఎప్పుడైనా టీచర్ అప్రిసియేషన్ వచ్చిందా
ఊ వచ్చింది ఒకసారి ప్రాజెక్ట్ బాగా చేశాని అప్రిషియేట్ చేశారు
అవ్వు ఆ ఫీలింగే డిఫరెంట్ కదా
ఊ చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందినీ ఇప్పుడు
ఊ కొన్నిసార్లు ఒక చిన్న అప్రిషియేషన్ కూడా చానా మోటివేషన్ ఇస్తుంది
నును కరెక్ట్ ఏ
ఉన్న్ మరి ఆఫీస్ లో ఫస్ట్ డే గుర్తుకుందా
ఊ ఊ గుర్తున్నది ఎట్లా మర్చిపోతా ఫుల్ టెన్షన్ ఆరోజు
చేమ్ నా కూడా అట్లే ఉండే నా సిచ్యువేషన్ కూడా
ఇంకా అప్పుడు అందరు ప్రొఫెషనల్ గా ఉంటారా
నేను మాత్రం ఐడి కార్డు ఎలా యూస్ చేయాలో కూడా కన్ఫ్యూజ్ అయ్యా ఆ టైంలో
ఇంకా ఫస్ట్ వీక్లో ఇంకా సరైన రూమ్స్ ఎక్కడో కూడా తెలియదు వాష్రూమ్స్ ఎలా
నౌన్ క్యాంటీన్ లొకేషన్ మాత్రం ఫస్ట్ డే నే తెలిసిపోతుంది
ఇన్ కాడ
ఉ ఆ మరీ ఇంకా క్వశ్చన్ అడిగేదా
కా పెట్టు
నీకు ఫ్రీ టైమ్ దొరికితే ఏం చేస్తావ్
మ్యూజిక్ ఇంటాను
ఉ నైస్ మరి ఇంకా
ఇంకో ఒక్కోసారి వాక్ కి పోతాను ఫ్రెండ్స్ తో
ఫోన్ లేకుండా నా
ఉ కొన్నిసార్లు ఫోన్ కూడా తీసుకెళ్ళను బాగా పీస్ఫుల్ గా ఉంటుంది ఇంకా దాన్ని యాడ మోసుకొని
అవునా అంతే లే నేనే అంతే ర్యాండమ్ గా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తా ఉంటా
ఉ ఎంతో స్టార్ట్ చేస్తావ్ వేస్తే
అంటే కుకింగ్ వీడియోతో సార్ట్ చేస్తా
మరి ఎండింగ్ ఉ
స్పేస్ డాక్యుమెండరితో ఎండ్ చేస్తా అన్ననాట
ఊ ఎంజాయ్
కా మళ్ళీ మనం చిన్నప్పుడు కార్టూన్స్ కోసం ఫైట్ చేసే వాళ్ళం కదా గుర్తుకుందా అవును ఇక ఇంకా రిమోట్ పట్టుకుంటే వాళ్ళే ఇంట్లో ఊ అవును ఇంక టీవీ దగ్గర పోయి ఆ సెటప్ బాక్స్ దగ్గర హ్యాండ్స్ అడ్డం పెట్టేసే వాళ్ళము ఛానల్ మా మరవక కుండా
ఊ ఊ ఇంక ఇప్పుడ ఏంది రిమోట్ కన్నా ఇంకా మొబైల్ కి ఎక్కువ ఇంపార్టెంట్స్ ఉంది
ఉ నా టైం చానా చేంజ్ అయిపోయింది
ఉ
ఊ చెప్పు
ఆనిమల్స్ కి వాట్సాప్ ఉంటే ఏం చేస్తాయి
ఆ డాగ్స్ గ్రూప్ ఏమి వచ్చి వాక్ ప్లీస్ అని పెట్టుకుంటాయి
ఇంగా క్యాట్ గ్రూప్ నేమ్ అయితే ఇగ్నోర్
ఉహ్మ్ అవును ఇంగ మకీ గ్రూప్స్ వచ్చి బనానా లవర్స్ అని పెట్టుకుంటాయి ఇన్
ఇంగ కౌ స్టేటస్ ఆ
ప్లీజ్ డోంట్ హంక్ అని పెడతాయి కౌ స్టేటస్ లో
హు
ఇంకొక ప్లేస్ లో పర్మనెంట్ గా లివ్ చేయాలంటే ఎక్కడుంటావ్
నేనైతే మౌంటైన్స్ ప్రిఫర్ చేస్తా
ఎందుకట్లా
కూల్ క్లైమేటు తక్కువ నాయిస్ ఉంటుంది కదా మరి నువ్వు
నాకైతే బీచ్ సైడ్ కావాల మార్నింగ్ సండేస్ ఈవినింగ్ వాక్ చాలా పీస్ఫుల్లా ఉంటుంది
ఉ ఆ ఉంటై ఇంకా నీకు రైనీ సీజన్ చనా నచ్చుతుందా
ఉమ్ చాలా ఇష్టం
ఉమ్ రైన్ స్మెల్లు టీ పకోడి దుప్పట్ట ఉంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ గా
అవునూ మీకు ఇష్టమేనా
ఉమ్ నాగ్గుడా ఇష్టమే
హు
మరి ఒకడే కంప్లీట్ కరెంట్ పోతుంది అనుకో ఏం చేస్తాం అప్పుడు
మా ఇంట్లో మా ఫ్యామిలీతో కార్డ్స్ ఆడతాము ఇంకా మా ఫ్రెండ్ రీసెంట్ గా యూనో కార్డ్స్ నేర్పించింది
హ్మ్
ఇంకదే ఆడత
నేనైతే టెరెస్ మీద కూర్చొని స్టోరీస్ చెప్తా అందరికి
ఊ చిన్నప్పుడు అట్లనే ఉండేది కదా
అవును ఎక్సక్ట్లీ
హ్మ్
మరి ఒక సీరియస్ క్వశ్చన్ అడిగేదా
హ్మ్ అడుగు
నీకు సక్సెస్ అంటే సాలరి ఆ
అబ్బే కాదు
మరి
మార్నింగ్ లేలేవగానే ఇంక వర్క్ కి వెళ్ళాలనిపించడం
వావ్ ఇంకా
మా ఫ్యామిలీ మెంబర్స్లో చిరునవ్వు
పీస్ ఆఫ్ మైండ్
ఊ హెల్త్
హ్మ్ మనకు
మనక్ మనం టైం కేటాయించుకోడం ఇంక అదే సక్సెస్ అంటే
అవును లైఫ్ లో మనం చాలా మందిని కలుస్తాం కదా
హ్మ్ కానీ కొంతమంది మాత్రమే పర్మనెంట్ మెమరీస్ అవుతారు
హ్మ్ నిజమే అది ఎందు ఊ అవును వాళ్ళ సింప్లిసిటీ వల్లనో ఏమో
లేద జెన్యూన్ గా ఉండడం వల్లనేమో
హ్మ్ ఎక్సక్ట్లి మరి నువ్వు ఎప్పుడైనా ర్యాండమ్ గా ఓల్డ్ ఫొటోస్ చూస్తావా ఇప్ ఎప్పుడు చూస్తావ్ అప్పుడు ఏమె అప్పుడు ఏమైతుంది నీకి
బోర్ కొట్టినప్పుడు అలా చూస్తా ఉంటే స్మైల్ వస్తుంది ఇంకా మెమరీస్ అ న్ని గుర్తొస్తయి
కొం కొంచెం ఎమోషనల్ కూడా అయితాం కదా హ్మ్ నిజమే మరి ఒక విష్ ఇస్తే ఏం కోరుకుంటావ్
నా వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి అనికుంటా
హ్మ్ చానా మంచిగా ఆలోచిస్తావ్
ఇంక డబ్బులు మళ్ళీ అయినా సంపాదించచ్చు కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదా
అవును ఇంగ ప్రశాంతతా కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా టైం చూడు ఎంత అయిపోయిందో కాల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కోసం కాల్ చేస అప్పుడే ఎం త టైం మాట్లాడేసుకున్నామా మనం హ్మ్ అవును టాపిక్స్ స్టార్ట్ చేస్తం ఇంగ నువ్వు కుంటా ఉంటాం
ఇంకోకసారి సీరియస్గా మాట్లాడతాం మళ్ళీ జోక్స్
దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు హ్మ్ ఇంకా టిఫన్ చేసేసినావ
చేసా నువ్వు
హ్మ్ నేను ఇంకా మా అమ్మ చేస్తాంది చపాతి చేస్తాంది ఇంగా పోయి తినాల ఏం తిన్నావ్ నేనా చపాతి చారు హ్మ్ హు ఇంట్లో మీ మమ్మీనే వంట చేస్తారా
చేస్తాను నేను ఏమన్నా చిన్న చిన్న హెల్ప్స్ చేస్తా
హ్మ్ ఇంకా కాలేజ్ ఇంగ నెక్స్ట్ మంతేనా హ్మ్ నువ్వు చేస్తావా చేస్తా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేస్తా ఇంకా సరే ఇంట్లో అందరు బాగున్నారు కదా హ్మ్
ఉన్నారు ఫ్రీ ఫ్రీగా ఉంటే మెసేజ్ చేయి బాయ్ అంది